హలో
తల్ గారు
మాది కూడా అదే
ఏం చేస్తున్నారండి
ఆ ఏంటండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదు మా అమ్మతో కూర్చొ ముచ్చట్లు పెట్టినాను నువ్వు
అవునా అండి మేమి ఇక్కడే బయట కొంచెం పని మీద బయటకు వచ్చిందామండి
అవునా
అవునండి ఉద్యోగం చే సంత దెగారికండి
ఈరోజు ఆదివారం కదా
మాకు ఆదివారం కూడా ఉంటుందండి
అవునా అదేం స్పెషల్ మీది
అంతేనండి మేము పనిచేసి ఒక
హుహు
ఇక్కడ అట్లానే ఉంటుందండి
ఉహు తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా మరి
ఉ తిన్నాను ఉప్మా
ఉప్మానా ఉప్మా మీరు తినరు కదండి
తింటా ఉప్మా బాగా హాస్టెల్ అయితే తినను
అదే అండి హాస్టల్లో ఎప్పుడు తినలేదు కదండి అందుకేనండి మేము పొంగల్ తిన్నామండి
ఆహా హాస్టల్ లో పెట్నారా మీకు కూడా అది
అవునండి
అం హా మీకు మధ్యాహ్నం చికె క్యారియట్లా ఆఫీస్
ఈరోజు ఈరోజు ఏం తెచ్చుకోలేదండి నాకు తినాలని లేదండి
మరేం తినకుండా ఉంటారు అట్లే
ఈరోజు ఒక్కటే కదండి
ఆహ ఎంత వరకు ఉంటుంది మీకు
రాత్రి ఎనిమిది వరకు అండి
అంత వరకు ఏమి తినుకుండా ఉంటారా
ఉంటానండి
అందుకే అంత సన్నగా ఉంటారేమో మీరు
మీరు కూడా ట్రై చేయండి మరి అయితే
నేను తినకు కుండ ఉండలేనండి అట్లా
అట్లే ఏం లేదండి ఈరోజు ఎందుకు నాకు తినాలని లేదండి
ఆహా డైటింగా మీరు
మీరు ఏదనుకున్నా పర్లేదండి
ఉహు ఉ ఏదైనా అనుకోవచ్చా
ఏదైనా అనుకోవచ్చు అ
దగ్గరేనా మీకు మీ ఇంటికి ఆఫీస్ కి
మైలు కాదండి నేను హాస్టల్లో ఉంటున్నానండి.
అవునా హాస్టల్ నుం దగ్గరేనా
లేదండి. చాలా దూరం అండి.
మరి ఎట్లా పోతారు మీరు రోజు ట్రావెలింగ్
నడుచుకుంటే సగం దూరం వెళ్తానండి. తర్వాత మెట్రో ఎక్కుతానండి. తర్వాత మళ్ళీ ఆటో బుక్ చేసుకుంటానండి.
ఇన్ని మారాలా
అన్నీ మారాలన్నీ తప్పదు కదీ మరి
మరి దాని బదులు దగ్గరున్న ద తీకుంటే మీకు డబ్బులు కూడా మి అంటే కదా
ఏంటండి
దగ్గర ఉన్నది తీసుకుంటే ఏదనా హాస్టల్ మీకు డబ్బులు మిగులుతాయి కదా రోజు ట్రావెల్ చేసే పని ఉండదు.
ఈ కంపెనీకి చుట్టుపక్కల రెండు, మూడు కిలోమీటర్ల వరకు నడవాలండి. అందుకేనండి ఎందుకులే అనేసి
అవును దగ్గర్లో ఏం లేవా
దగ్గరలో లేవండి రెండు కిలోమీటర్ల పోవాలండి
ఆహో రోజు రెండు కిలోమీటర్లు నడుస్తారా మీరు.
అందుకేనండి దానికంటే ఇదే బెటర్ కదండి
ఆహా రోజు ఎంత అవుతు చార్జి రానికి పోనీనికి
మెట్రో తర్వాత ఈ రోజు ఆదివారం కదండి రోజు మేమే రావాలండి
ఆహా
కాబట్టి రోజు బస్సు పెడతారు. కాబట్టి రోజు రానుకోను థర్టీ ముప్పై నాలుగు రూపాయలు అవుతుందండి.
రనీకి పోనీకి
ఊ రెండిటి కలిపండి పదిహేడు రూపాయలండి
అహ అవున్లే మళ్ళీ బస్సుటందా టైం కి
ఆ బస్సు ఉంటాదండి నేను ముందుగానే వెళ్తానండి. మన గురించి తెలుసు కదండి. మాత్రమైకున్ని మనకి
ఆహా మంటఇప్ ఇప్పుడు ఇ బస్ మిస్ అయింది. అనుకో మళ్ళ ఇంకో బస్ వస్తందా, ఆహా అవును
ఆదివారం మొక్కటి బస్ ఉంటది ఆదివారం మనంత అ మన్నీ చేరి ఉండవచ్చు గా
ఎంటండి వినిపి
ఆదివారం మన అంతట మనమే సెల్ఫ్గా వచ్చేయాలండి
ఆహా క్యాబ్ అట్లేముండదా
లేదండి
ఆహా మీరు అడగాల్సింది నాకు కష్టమైతది రాని
అది షిఫ్టింగ్ మనం ఏం చేయలేమండి తప్పదండి
అంతేనా ఇంకా
అంతేనండి ఇదేమి పెద్ద పెద్ద టీసిస్ కాదండి నువ్వే క్యాబ్ ప్రొవైడ్ చేయిక
హుమ్ హుమ్ హుమ్ నార్మల్ గా కొన్ని కంపెనీలు క్యాబ్ ఇస్తారు కదా టూబే
ఏ ఏద అంత పెద్ద కంపెనీ కాదండి చూపించాను కదండి రెండు ఫ్లోర్లు ఉండది మహా అయితే అంతే అండి
అంతే అంటే ఇంకో బ్రాంచులు ఉన్నాయా మీకు ఇది ఒక బ్రాంచేనా
బ్రాంచ్లు అంటే ఇక్కడ ఏమో నాకు తెలవదనండి మామూలు బెంగళూరులో కూడా ఉందంటారంటడి నా
ఆహా అది రీసెంట్గా పెట్టినారు కాబట్టి
ఇది రీసెంట్ ఏం కదాండి పాత కంపెనీ ఏ నండి
క్యాప్జెమినీ పాట్ కదా అది
ఇస పా క్యాబ్జమ్ని రీసెంట్గానే అక్వైర్ చేసుకుందండి కానీ నార్మల్గా డబ్ల్యూన్ఎస్ అనే కంపెనీ ఉందండి
ఓహా అవునులేండి ఫుడ్ పెడతారా మీకు ఆఫీస్ లో ఫ్రీగా
ఒకటే తక్కువండి
మ్ మరి ఎవరికి పెట్టారా మీ కొత్తగా జాయినా
ఎవ్వరికి పెట్టరు ఎవ్వరికి పెట్టరండి
ముహుం ఇంకేంటయితే చెప్పండి మీరె
మీరే చెప్పండి ఏం మాట్లాడుతున్నారండి ఆంటీ గారితో
నే మా అమ్మతో ఏదో నార్మల్గా మ లేస్తా ఉన్నా
ఎందుకండి ఎప్పుడు మా ఆంటీ గారిని బెదిరిస్తుంటారు
నేనేం బెద్రివ్వనండి ఉమ్
సరే సరే అండి మంచిదండి
హమ్ ఎక్కడికి ఏళ్లట్లేదా ఇంకా ఈ రోజు వీకెండ్ కదా
చెప్పాను కదండి వచ్చిందననే ఆఫీస్ చే
ఆహా నైటు షాపింగ్ కెళ్ళాలన్నారు మీరు
షాపింగ్ ఎళ్ళాలనుకున్నాను కానీ నిన్న పోలేదండి నాకు ఇంకా ఏదోలాగా ఉండిపోయిందండి
అవునా నేన్ మీ కోకట్ పెట్ ఇలా చూడండి అది ట్రెండ్స్ ది షాపింగ్ది
ఆ చూసానండి
ఏమనుకున్నారు మీరు మరి
చూడాలండి కుదిర్తే ఎల్తానండి
మ్ మీరు ఒకరు ఇద్దరు ముగ్గరు కలిసి పోతే అప్పుడు మీకు తక్
తక్కువస్తదండి అడిగానండీ సుప్రజనీ అడిగింటె నాదెగ్గర్ ఇప్పుడు అంత అమౌంట్ లేదు అ నేను ఇప్పుడేం కొన్ను అనీ చెప్ తినండి
అవునవునండి
అవునండి మీరు వస్తారేమోరండి మన ఇద్దరం వెళ్దాం
నేను ఇప్పుడు రాణిక్ నా దగ్గర అంత లేదు అక్కడికి ఒచ్చేంత సీన్ కూడా లేదండి నాకు కావాలంటే నా కోసం కొద్ది రోజ్లు వెయిట్ చేయండి అప్పుడు ఒస్తాను చేత డబ్బులు ఉన్నాక మ్ కానీ అక్కడ మాత్రమ్ స్టాక్ అయితే బాగుంటాయి
తదండి అట్లా
ఉమ్ మాముల్గా బయట లెగ్గిన్స్ అవి తీసుకుంటాం కదా అంత క్వాలి ఉండవు ఎంత బ్రాండ్ అయినా కూడా కానీ ట్రెండ్స్ లో అయితే బాగుంటాయి షిమ్మర్స్ లెగ్గిన్స్ కూడా బాగుంటాయి అక్కడ
ఇప్పుడు బాగుంటదండి చా
ఆ ఇంకా మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారు మామూలుగా
నేనా అండి నేను నార్మల్గా నెల్లూరులోనే స్తారండి షాపింగ్ అంతా
మాక్స్ లైఫ్ స్టైల్ అవి ఎప్పుడన్న పోయినారా
మాక్స్ అవంతా ఏం పోనండి ష మోస్ట్లీ ఆర్ఎస్ బ్రదర్స్ అట్లా పో
ఆహా ఎక్కడ బాగా డిస్కౌంట్లు ఉంటాయి
ఏంటి
డిస్కౌంట్లుయెక్కడీస్
డిస్కౌంట్స్ అని కాదు కండి మనకు నచ్చిన వరు కాాలంటంటే కలెక్షన్ ఆర్స్ బ్రదర్స్ నాకు నచ్చుతది ట్రెడిషనల్గా జస్ట్ నార్మల్ వేరు లైక్ బాగుంటదండి పర్లేదండి నాకు నచ్చ క్వాలిటీ కూడా బాగు ఉంటది మనకి కావాల్సింది ఏంటి క్వాలిటీ కదండి
అవును ఫాస్ట్ ఎక్కడ ఉండయి ఎట్లే అట్లుంటది అక్కడ అంటే ఎక్కువ ఉంటుందా కాస్ట్
క్వాలిటీ బాగుంటది కదండి ఇంక దాన్ని బేస్ చేసుకునే అంతెం ఉండదు
అవునండి
మీరు ఎప్పుడైనా చూసారాండి నా బట్టలు
ఆ చూసాను
అవన్నీ మోస్ట్లీ అర్థం తీసుకుంటారండి లేదు అంటే కలిసి ఉంటామండి
మాకు ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ అవేం లేదు ఓన్లీ సిఎంఆర్ ఉంది ఆకృతి ఉంది
ముందేలేదా అండి సీఎంఆర్ ఇప్పుడు ఏమన్నా ఏం నచ్చట్లేదండి అందుకే సీఎంఆర్ అట్లా వెళ్ళము
అసలు ఆ సిఎంఆర్లో ఇంతవరకు ఏం కొనలేదు మాకు ఇక్కడ లోకల్ షాపులలోనే బాగుంటాయి మా ఊర్లో బాగా బట్టల్ ఫేమస్ అన్మాట
మీ ఊరు అంత్ మీ ఊరు చెప్ ఒకసారి కామెంట్ పెట్టాను చూసుకున్నారండి
ఏమని
ఏదో కామెంట్ పెట్టినానండి మీ పోస్ట్ కి అవునా అవునండి ఒసారి చూసుకోండి
ఏ పోస్ట్ కి
ఆ
ఏ పోస్ట్ కండి
అర్థం కాలేదండి ఒక ఒకసారి చూడండి ఇంకా ఇప్పుడు
మళ్ళీ చూస్తానులేండి
సరే ఫస్ట్ ఇది చూడండి త్వరగా
సరే అండి అయితే
ఆ సరే అండి బాయ్ అండి